హలో
చెప్పండి ఏం చేసున్నారు
డోర్ పెడుతున్నా మేడం
ఎందుకండి
దొంగల్ రాకుండ్ డోర్ పెడుతున్నా దొంగల్ రాకుండ డోర్ పెడతామ్ ట్రై చేస్తున్న అపలుంచి డోర్ తీస్ తుంటె సౌండోస్తుంది ఉమ్ ఈ బై ఆ బైట్ ట్ట అద్ ఏట్ ది కట్టముంది కదా అది ఏంటి మ్యాట్ కాళ్ళ మ్యాట్స్ కాల కడెసుకునే మ్యాటు
అవును
అది డోర్ మధ్యల ఇరుక్కపోయిందన్న మాట ఆ డోర్ మధ్య ఇరుక్ పోయిడం వల్ల డోర్ కరెక్ట్ పెట్ట రాలే దన్నట్టు
తిన్నారా మరీ
ఊ తినేసాం మేడం ఇప్పుడె తినేసాము అట్ల చిన్నగ వాకింగ్ చేద్దాం చెప్పేసి బయటకి వచ్చి నడుస్తున్నాం అట్ల మామూల్గ మీర్ తిన్నారా అండి ఏం కూర మేడం
పప్పు చారు
పప్పుచారు చేస్కున్నారా మేడం మీరు
అవును
అమ్మో ఏంది మేడం పప్పుచార్ చేస్ కున్నరు బానె చేసుకుంటారు కద పప్పుచార్లు
ఏ తిన్ తమ్ మేము పప్పుచార్లు బానే
ఏ పప్పు శారు మేడం మీరు కంది పప్పుతొ చేసారా పెసరప్పుతొ చేసారా గండినాప్పుతొ చేసారా
కంది పప్పు
కందీపప్పా మేడం అవ్ న కంగ్రాట్స్ మేడం నేను తినేసాను మేడం ఇంతకుముందే తినేసి వాకింగ్ చేస్తున్న అన్నమాట
వాకింగ్ చేస్తున్నారా
అవును మేడం మీరు యోగా చేసుకునే అయిపయి మేడం మీది
చేస్తున్నా నేను డైలీ
ఇప్పుడు చేయలే మేడం ఇప్పుడు
ఇప్పుడు అంటే గినైటి ఎస్తారా
నైట్ చేస్తే ఏంది పొద్దు చేస్తే మేడం మానక్ కావాల్సింది యోగా
చేస్తా అ పొద్దున్నే ఎస్తా అంటే ఈవినింగ్ చేస్తా
అవునా
ఆవ్ మీరు చేస్తారా
నేను యోగా చేయ మేడం మాది మొత్తం అకౌంట్లు వేరె ఉంటాయి
అంతేనా
ఆ ఇట్లా యోగాలు చేసుకొని
అట్ట కదా
ఆ మీకు ఎవ్వరు చెప్పడ్ మ్యామ్ పొద్దున్ లేస్తున్నామని
నీ వైఫ్ చెప్పింది
నేనా పొద్దున్న లేస్తాన్ ట్రై చేస్తాను మేడం పొద్దున్ లెవ్వడానికి కానీ లేద్దా మన్న టైమ్ ల ఏదో ఒకటి జరుగుత ఉంటది మళ్ళీ పడుకుంటాన్ ట్రై చేస్తావుంటా లేత అంట అంట లేత అంట పడుకుంటాంట లేత అంట పడుకుంటాడు లేత పడుకుంటాడు అట్లా
కొనియరట మీరు పడుకోరంట
ఆ అవునా మేడం ఒకటి ఏందంటే మేడం మన ఆ భారత శ్రీ ఏ విధంగా ఉంది అంటే పొద్దు పొద్దునే లేవాలి మేడం
ఆం
లేవాలి పొద్దున్న లేచి మంచిగా ఊడ్చుకోవాలి మంచి పొద్దున్న లేగానే మంచిగా ఊడ్చుకోవాలి మంచిగా ఊడుసుకున్న తర్వాత పొద్దున్న లేగానే ఊడుసుకొని మంచి నీళ్ళు చల్లుకోవాలె
నీళ్లు
నీళ్లు చల్లుకోవాలంటే ఇంటి ముందట అట్లా మంచిగా పొద్దున లేవాలె ఊ ఊడ్చుకోవాలె నీళ్లు చల్లుకోవాలె తర్వాత మళ్ళా మొగ్గేసుకోవాలి
అవును
అట్లా
మరి మీ వైఫ్ లేస్తద
మా మేడం గారు వచ్చేసి లేవడానికి ట్రై చేస్తాది మేడం కానీ తనకు కొంచెం బద్ధకం అవుతుంది మధ్యల
ఈ మధ్యన
నిద్ర పోధమనుకున్నా ట్రై చేస్తూ ఉంటాది ఎప్పటికీ మరి నిద్ర పోయి ఏమన్నా కళగన్న అనుకుంటుందో అదే అప్పుడు ఒక టైమ్ లో చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళు పడుకోని కళ్ళలు కన్నడం కళలు కనండి నేర్చుకోమని చెప్పేసి
నిద్ర పోవాలి కదా లేడీస్ నిద్ర పోతేనే అ అన్నీ బాగుంటాయి హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా
అవునా మేడం
ఇప్పుడు నిద్ర లేకపోవడం వల్లనే కదా అన్ని
అంతే అంతేలేంది మేడం నిద్ర పోలేకపోవడం వల్లనే చాలా మంది సమస్యలు ఉంటుంటాయి
సో నిద్ర ఇంపార్టెంట్ కాబట్టి నిద్ర పోవాలి
నిద్ర పోతాం మేడం నిద్ర పోతాం నిద్ర ఇంపార్టెంట్గా అని చెప్పించిపోద్దుని తరువాత పండుకోలేం కదా
అంటే మీ వైఫ్ పొద్దంతా తె ఇల్ంద పో ఒకఖే పడుకుంటాద
అట్లా కాదు మేడం
హ
జస్ట్ నేను నా గురించి చెప్తున్నాను తను తను పర్లేదు మేడం తను బాగానే కష్టపడుతుంది బాగానే పడుకుంటది బాగానే తింటది బాగానే ఉంటది
ఆ అవునా
తను అన్ని విషయాలలో పర్ఫెక్ట్ గా ఉంటది
పర్ఫెక్ట్ అంటే
పర్ఫెక్ట్ అంటే పిఏఆర్ ఎఫ్ఈ సిటి మేడం
స్పెల్లింగ్ కాదు
స్పెలింగ్ కదా మేడం మీకు స్పెలింగ్ రాదా వర్క్న్ చెప్పి చెప్తున్నాను కదా మేడం
పర్ఫెక్ట్ ఉంటది అనిని అంటే ఏవి విషయంలో పర్ఫెక్ట్గా ఉంటది దేనికి అని చెప్పి అంటున్నా
అట్లాగా పొద్దున్ లేసి యోగా చేస్తే మేడం అదక పర్ఫెక్షన్
పొద్దున్నే లేసి యోగ జెత్తద
మరి ఏంది మేడం మా మేడం వచ్చేసి మేడం
పొద్దున్నే గాదు మని నేను యోగ చేసేది సాయంత్రం టైమ్ లో చేస్తా అని జెప్ పింది నాకు
అవునా లేదు మేడం పొద్దున గుడా ఏస్తుంది మేము పోయిన తర్వాత జిమ్ గుడా పోతా అని చెప్పింది కాని ఆ జిమ్ పోతే పుసుకొని మళ్ళీ లడ్డు అయితే ఘరంగా అంటే కండ గిట్లాస్తా మళ్ళీ మాయా భయపడతారుని చెప్పేసి అంటే నేను భయపడుతా అని చెప్పేసి
అవునా
జిమ్ముకు పోవడం గూడా ఆపేసింది ఆమే
వావ్ మీ వైఫ్ చాలా గ్రేట్ నీకోసం ఆలోచ
సి ఈజ్ సచ్ ఎ గ్రేట్ ఫుల్ గర్ల్ మేడం టైం గాడ్ ద గార్డ్ వెన్ బై మీ
నీ గురించి ఆలోచించి జిమ్ము పోవట్లేదుంటే ఎంత గ్రేట్ అసలు
ఆ యత్త మొత్తం చాలా గ్రేట్ మేడం చాలా అండి చాలా గ్రేట్ అందుకే అప్పుడు అనిపిత్తాయి మేడం తనకు కోసం వాళ్ళ అమ్మానాన్న తీసుకొచ్చి పెడదాం అనిపిత్తుంది కానీ వాళ్ళు పని చేసుకుంటారు అని చెప్పి నేనే పంపిత్తాను మా అత్తమ్మ ను ఇంటికి
నే ఊకే పంపిద్దాం అని చూ తోట్ నువ్వు
ఊకే పంపిద్దాం అని కాదు మేడం ఏందంటే కొంచెం ఇగ అప్పుడప్పుడు స్ట్రెస్ పూర్ స్ట్రెస్ఫూర్గా ఉంటాయి మేడం ఇంటికి వోతే కొంచెం ఆనందంగా ఉంటాయి కావచ్చు వాళ్ళ అమ్మ గారితో నాన్నగారితో పొద్దున్న లేషి అలికేసుకుంటా అన్నం వండుకుండా తినుకుంటా బర్రెలు గాసుకుంటా కొన్ని కొన్ని పండ్లు ఎసుకుంట ఎందుకు ఎందుకు మేడం వాళ్ళందరు వాళ్ళ ము మరి ఇంకెందుకు బర్రెలు వాళ్లకి లేదు మేడం ఆశ్చర్యం ఏందంటే వాళ్ళు చాలా మంచొళ్ళు మేడం వాళ్ళు
ఎవరు
మా అత్తగారు వర్స
మరి. ఇంగ అట్లా అంటన్నావ్ బర్రిలా అంటాన్నావ్ అట్లా మాట్లాడద్దు గదా
వాళ్ళ గురించి కదు మేడం అన్నది వాళ్ళ ఇంటి పక్కనొళ్త రూ బర్రె లెక్క అని చెప్పింది మేడం
ఇంటి పక్కన వాల్ళా
ఉ వాళ్ళందరు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ చూసుకుంటారు వీళ్లే గదా
ఉ మీరె చూసుకోవాలి గా
సో బర్లు మేపుతా ఉంది బర్లు ని మేపినట్టు మేపుతా ఉంది వాళ్ళని
ఉ అవునా
సో ఆ పాయింట్ తను మాత్రం బానే చసుకుంటాది మేడం
హ్మ్
ఎట్లా మొత్తానినికైతే ప్రతి విషయంలో బానే చేసుకుంటది చూసుకుంటది కానీ ఈ మధ్యలో నాకు మాట కూడా చెప్పింది మేడం
ఏంటిది
చెప్పింది కదా నువ్వు ఏం చేయకున్నా పర్లేదు స్వతంత్రత నీ కారం వండుత అని చెప్పింది
కారు కొనిస్తా అన్ చెప్పిందా
కారు కొనిస్తా అన్ చెప్పింది
అవునా గ్రేట్ అసలు
ఏదో పార్టైంగా చేస్తుందంట ఫోన్ లో ఆ
అవునా
ఆ గోరంగ పైస వస్తానే అంట చేసుడ కొనుడ అన్నది
కొనుకుంటా బెటర్ కదా మంచిదే కదా
అదే మేడం తను బాగా కష్టపడుతుంది మేడం అందుకే ఆమె కష్టాన్ని గుర్తించి తొందరగా కంప్లీట్ చేస్తుంది అన్ని అట్లా సో అటువంటి అటువంటి అ ఆశయవాదులు అటువంటి గుడ్ బక్ల్స్ చాలా మంది తక్కువ మన తరవాత తక్కు మందిలో తినిని డెవలప్ అయ్యి లేక పొద్దున్న నా కోసం కారకుడా ఫైడ్ కూడా వాని వస్తున్నా మేడ
వెటకారం చేస్తున్నారు ఎప్పుడు మీ వైఫ్ ని మీరు
లేదు మేడం తను చాలా గ్రేట్ మేడం వెటకాల చేయడానికి నేను అసలు నేను ఇంతని మేడం బచ్చాగానే అలా ఉందట
అంతేనా
హ నా మీద సంవత్సరం మీద ఇరవై ఏడు మూ నెలు పెద్దది
అవునా ఇట్లా అందరు చెప్తారా మీరు మీ వైఫ్ గురించి
చెప్పుకుంటే మేడం అందరు చెప్పుకొని అందరితో మా
నా కంటికి ఇం రెండేళ్ల పెద్దది ముప్పై ఏళ్లు పెద్ద అని చెప్తారా
చెప్తే మేడం చెప్పుకోవాల్సి ఉంటే మనం
కు
అటువంటి చెప్తేనే మనకు కొంచెం సింపతి తయారయి వత్తరు
వామ్మో సి సింపతి కోసము మీ వైఫ్ ని తక్కువ చేసి మాట్లాడతారా అయితే
తక్కువ వేడి ఇస్తాను మ ఏది ఎక్కువని చెప్తాను న నేను
అదే
ఏజ్ ఎక్కువ పెద్దదని చెతానమండి నేను చాలా పెద్దది మెచ్యూర్ ఏదో అని చెప్ప చెప్తుంటాని వాళ్ళు దాని గురించి వెళ్ళి
ఆవునా
అట్లా మనం చూసుకుంటారని బాగా చూసుకుంటారు ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం బుసలక్ష అంటే వా చేసుకుంటా పంట
సరే సరే టైమ్ అయిపోయిందా
లేదు లేదు మేడం ఇంకా ఉన్నది మేడమ్
చెప్పండి
మొత్తానికై తే ఇది ఇప్పుడెందంటే రేపు శ్రీరామనవమి రేపు
అవును
అడ్వాన్స్ హ్యాపీ శ్రీరామనవమి మేడం
థ్యాంక్ యూ విష్ యు ద సేమ్
ఇవాళ రేపు ఏంటి మేడం స్పెషల్ రేపు అ
వెళ్తా లేదు అంటే ఇంట్లోనే పూజ చేసుకొని ఉంటా
అవునా మేడమ్ చేసుకోండి మేడం ఎక్కడో అక్కడ చేసుకోండి బాగా డెవలప్ అవ్వండి మంచిగా అన్ని బాగా చూస్ చూడండి ఓకే మేడమ్
ఓకే అండి
సరే మేడం జాగ్రత్త మేడమ్ మరి
ఓకే ఓకే
బాయ్
బాయ్ గుడ్ నైట్
గుడ్ నైట్